హలో అక్క
ఉమ్ ఇలా డ్యూటీకి పొయిండ
పోయిండక్క డ్యూటికి పాయిన్ ఆ నిన్న అచ్చిండు ఇయ్యాల పో
అయ్యో ఇంటికాడున్నట్టు అనిపిత్తలేదు కదా
ఆ ఆత్తడు కొసేపు పాపం నిన్నా మనోట్నుంచెలి అయనాకు పులుపు బడదాక్క ఆ పచ్చడ తాగిన కాంన్చెలి అంత బొత్తూబినటైతాది బొత్తూబినటైతాంది అంటాండు ఉకె ఐతే ఇయలా పోను అనుకున్నాడుగాని ఇంకొకనా లీవ్ పెట్టిడట లేకపోతే పోకపోవ్ ఇగ రేపత్తే రేపే ఉంటాడుకాచ్చు ఇంటికాన్నే
మ్మ్
అన్నం మరుగుతలేదు అంత డైజెషన్ అతలే నిద్ర ఉంటలేదు ఇంకొకైనా లీవ్ పెట్టిడక్క వీళ్ళు ముగ్గురు ఉంటరు ఇంకో గైనా లీవ్ పెట్టిండాట ఇగ ఇద్దరు కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంగ్టో ఇక్కోగాయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలిగాద అట్ల
ఏమేం పచ్చట్లు పెడుతారు నిరూపకాయలు తీసుకున్న రారా
ఆ తీసుకున్నాం అక్క ఈ
ఎంతట
టమాటా పచ్చడ పెట్టులంటాండు బావుకే
గదే ఎరా కేజికేంత
పేజీకిి రెండు వందల యాభై దేర్పట్నం నుంచెలి అది ఇవ్యలేదు పదనేయ్యకుండానే అడిగి తీసుకచ్చిండు మామయ్య కావాలన్నా మీకు ఇంకా
ఆ
మీకు గావాల్నా
కారాపొడి ఉన్నది రా చూద్దాం వాడిసె వరకు
ఒడిసే వరకు చూద్దాం అంటే దొరకవు కదా తీసుకొని పెట్టుకోపోయినవని రేటు బాగున్నది ఈ సారి మిర్చికి
రేటు బానే ఉన్నది అప్పుడు కూడా రెండు వందల యాభై కదా కేజీ
పోయినా సారా
ఆ
పోయినా సారి రెండోందాల యాభైఎందుకాయే రరెండోందలే నూటెంబయే
రెండు వందల ముపాయో రెండు వందల యాభయో
లేదు లేదు మేము పోయినసారి తీసుకోలేదా పిన్ని మా పిన్ని వటి పంపి చింది రొండోందలే రొం ఆ అ పోయిన సారి రెండోన్ దాలు కూడా పాలే నూటెంబయో ఎంతో పడ్డద్
ఆ ఆ
ఎనబై పడ్డద్
పాపకి ఏం తినిపిస్తానువ్ పప్పులు గిప్పులు తినిపింయ్యవా
ఏమొ గ్యాసోతందక్క తింటలేదు అంత ముందు నేను అట్లనే తినిపిచ్చేది అంత ముందు మంచిగా ఆమెకు సపరేట్ ఆ
ఊక్మ తింటదా
తినద్ తినద్
నాట్రావ్వ
ఓ ఏం తినదు ఆమెకు కొత్తగా వెరైటీగ ఏది పెట్టద్దు
ఆ కొంచెం ఆడేదైతే అరుగు కావచ్చు కదారా
ఆ కొంచెం ఆడుకునేదైతే ఆమెంతట ఆమె ఆడుకునేది చెప్పేది అయితేనేమో బాగుండదు ఇగ ఆమెకు తేల్వకా ఇగ అందుకే ఆమె తినే టైంకే పెడతా మళ్ళ కొత్తది ఎం పెట్టినా కూడా పడదు అక్క ఆమేకు
ఆ
ఆ అదే మొన్న జూసినవ్ కదా అట్లనే చేస్తది ఒకసారి మంచిగా ఉంటే ఒకసారి అట్లనే చేత్తది
మ్మ్ వీళ్ళంతా బయటనే కూసున్నరా
ఎవలు
అమ్మ వాళ్ళు
ఆ బయటనే కూసున్నది అమ్మ లేదు అమ్మ రోడ్డుకు పోయింది కొబ్బరికాయలు కొను కత్త రేప్ కొబ్బరికాయలు కోడుతాన్నది నిను ఇటచ్చిన ఇటుసైడ్ బయటి కోచ్
అ మ దాన్లకేస్కాపోతాందిగ
ఆ
పిన్ని పిన్ని అల్లకిడ్సకపోతాంది కదా?
ఆయన ఆరోగ్యం మంచిగా ఉంటలేదటకదా మొన్న సావుకు పోయాచ్చినకాంచెల్లి లేత్తలేడు.
అటు ఇటు ఊ తిరిగి సల్ నీళ్ళు స్నానం చేసే వరకు మొత్తం బేజారైది పొల్ల
ఏ పాపం సలీ లెక్కనే మొన్న అ రోజు సావుకు పోయోత్తండ్రా నీళ్లు పెట్టవార అంటే ఇగ మాకడునై పోసుకపో కోరా పిన్ని అంటే ఆ రోజు కుప్పర్ల కాబెట్టే పోసిన కాకపోతే ఇగ తిరుగుడఅయితలేదు ఆ పిల్ల తిరుగుడ్ తిరుగుడ అయ్
తిరుగుత తిరుగుడు అయితాంది అటు అటు చచ్చిపోతే పోయా మళ్ళా తిర్ తర్వాత తినాలా బుకా తర్వాత ఎంకా ఎడుకో పాయ్
ఆమె అసల్కే
మల్లూరుకు పోయచ్చిన కాంచెళ్ళి ర
అవును ఆ
మల్లూరు పోయచ్చిన కాంచెలి తిరుగుడే మల్లూరు తెల్లారి అటు తాగుపోయింది తర్వాత ఐదొద్దుల వొయుర్రు దినాలకు వొయుర్రు ఊ మళ్ళీ ఇప్పుడు సావుకు పాయె ఐదుద్దులో పోదామంటే శాత కాలేదిగా అ దినాలు అత్తానయ్ దినాలకు పోతది కావచ్చు
ఆ దినాల పోతది కావచ్చు పిన్ని ఇగ ఐదోద్దులు కంటే వీలు కాలే కదా దినల
ఆ శ్రీరామనయం ఇరవై ఏడు తారీక్ అట
ఇరవై ఏడు కా
ఇరవై ఏడు కు
అవున
శుక్రవారం అట కాదురా
నెక్స్ట్ శుక్రవారం ఈ సుక్రవారం మె గద
ఈ శుక్రవారం అట ఇయాల ఎన్నో తారీకు
ఇవ్వాల్నా ఇరవై రెండు
ఆ
ఇవాళ ఇరవై రొండు వై రెండు అంటే అదే ఈ ఇప్పుడు రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం
ఆ
శుక్రవారం అదైతే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, థర్టీ ఫస్ట్ రోజు మాది మార్ మ్యారేజ్ డే
ఎవల్ది
మాది మ్యారేజ్ డే
ఉమ్మ్ ఈ నెల థర్టీ ఫస్ట్ హ
మార్చ్ థర్ట్
ఉమ్ మార్చి ఈ నెలల్నే కదా
ఈ నెలల్నే లాస్ట్
ఆ
మార్చి థర్టీ ఫస్ట్
ఆ ఎన్ని సంవత్సరాల అయితాంది రా?
ఆరు ఎల్తయ్ ఆరు సిక్స్ ఇయర్స్
ఉమ్మ్
టూ థౌజండ్ ట్వంటి ఉహు టూ థౌజండ్ నైన్టిన్ ఇప్పుడు సిక్స్ వెళ్తే సిక్స్ స్రవంతి పిన్ని కలిసింది నేను షాప్ కు పోతే
ఆ ఏమన్నది?
ఆ ఉబరై ఓచ్చిందార మెసేజ్ ఒచ్చిందా అంటే రాలేదు పిన్ని అని అన్నా
ఆ
వరక అక్క మాట్లాడింది అనె చెప్పిన
ఆ
సరే సరే అని అన్నది మరి మెసేజ్ నీకు నువ్వు మొన్న మొన్న డౌన్లోడ్ జేసుకున్నావక్క
ఆమ్ మొన్నమొన్నటా నేన్ చెప్పలేదార
ఆ
మొన్న మొన్న డౌన్లోడ్ జెసుకుంటే ఇరవై నాల్గంటల్ టైం పట్టింది ఇగ రేపోత్తది కావచ్చు నీకు మెసేజ్
అ హ
రేపట్నుంచి అ వాట్సాపూ అయితది వాట్సాప్ అయిన తర్వాతా అదైతది
ఓహో అయితుందా ఓ పిల్తాండు చిన్నోడు పిలుతాండ
పిలుతాంది నల్లోతాంది చోహన్ లేకుంట మాట్లాడాలే అనీ తెలుసు గదా ఇగ వానుల్లేదు
ఉమ్ హు హు నల్లోతాంద మళ్ళ
పొద్దడ్దీనా అండుడ్లేదర మళ్ళ ఇగ
ఆ
అల్కవా
అండాలె అండాలె టమాటా ఓండాలె టమోటా
పచ్చట్లు వెట్టోత్తదార
ఆ పెట్టోతయాకు
ఉమ్
టోతది టమాట మావిడికై పెట్టాలె
ఏమేం పాచ్చడి పెడితార్రు
ఈసారి బావ టమాటా పచ్చడి కావాలంటండూ ఒక పది కిలోలన్నా ఐదు కిలోలన్నా టమాటా తి కుందం మరి మావిడికై స్టార్ట్ అయ్యే వరకు
ఇగో టమాటా రేటు తక్కువున్నప్పుడే తీసుకోవాలే తీసుకొని పో వక్కలు పోసి ఎండెయాలె
ఈ ఈ వక్క పచ్చడి మంచిగుంటది కానీ అద్ మనక్ వెట్రాద్దక్క
ఉమ్ ఏ గీ శ్రవంతి వెడ్తది గదర
ఎ స్రవంతి పిన్ని వెట్టరదు బాహమ్మకే ఒకసారి గీ మాడోల మాదురోల బాహమ్మ తీసుకపోయి పే పెట్టిచినా స్రవంతి పిన్ని కీ పేటరాదక్క పచ్చడ అన్ని పోయి పచ్చడ పేడ్తది కావచ్చు
ఎవలూ
శ్రవంతి పిన్ని కీ వక్కపచడి పేటరాదు గీ మాధవి వాళ బహ్మ తేల్సానీకు నర్సక్క బామ
ఆ
ఆ బాహమ్మ వేడ్తది వక్క పచ్చడ
మన ఈ మాయక్క గూడ వెడ్తది గదర
వక్కపచ్చడ టమాటా
ఆ పెడ్తది
మంచ్ ఉంటదా
ఎమో రా ఎప్పుడో జుష్ నాం
దీన్ను దాన్ని ఎప్పుడు టేస్ట్ చేయలేదక్క ఎప్పుడు జూర్లేదు బాహమ్మ పెట్టినప్పుడు ఒక సార్లు జుసిన
ఒక కేజీ అ రెండు కేజీలు పెట్టుకొని సుడాలె
ఆ గట్
ఈ టమాటప ఈ దీన్ లేక్కల్ నే కనో ఇదో పొడిలె పొడిలెక్కల జేయాలే అదో వక్కల్ వక్కల్ జేయాలె
ఆహా అదొక్ సారి ఈ అడుగతాగు మాధవక్కాను
ఉమ్ అడుగుత అన్ని ప్రిపేర్ జేస్ కుంటే పెట్టోత్తది
గదె అదే ఈ ఊకే బాక్సులల్లకు ఏదైనా పచ్చడి అయితే మంచిగుండని బవా ఒక్క కూరతోన్ తినాలంటె తినడక్క
అమ్
రొండు మూడ్ కారీలయినా లేపోతే పచ్చడ గావాలంటర్ ఏడక్క ఒప్ కే లేద్ ఇన్ రోలు
ఓ ఇన్ రోలు అంగట్ల తేద్దాం తేద్దాం అంటే ఎ తేలేదుగ
పెడతా పెడతా ఇగ అద్ పోపు కేే రనే అన్నది ఈ నూనె దెచ్చినప్పుడు టమాటా పెట్ నప్పుడు కొంజం నూనె ఎక్కు దెత్ చ్చి దాని గుడ పోపుకేసి కలుపుడే గద అద్ ఆల్ రడీ ఊరేశున్నది అది ఆల్ రడి ఊరేశూన్నది కలిపి పెట్టుడె
ఓవ్రదె పెట్టాలే ట్యా యట్టుంటదో ఇంత కూర లేకున్నా గానీ మ్ అటు బోయ్ ఇటచ్చన్న ఏటన్న ఉరిక్ పేనా ఒచ్చి ఇరు బియ్యం బెట్టుకుంటే కాతం ఆ
బాక్సుల బోయేటోళ్ళలకు పచ్చళ్ళు ఉంటే టైం కు కొంచెం బు కూర యేసుకొని కొంచెం పచ్చడేస్ కుంటక్క
ఆ అదే ముచ్చట ఇగ
ఎప్పుడ్ బట్టిచ్చి ఎత్తవ్
అవా
ఆ
ఇప్పుడు ఇది మాట్లాడ్ నంక బొల్లు దోమ్ తా బోల్లు దోమిన తర్వాత మాధక్కవ్ ఫోన్ జేసి పట్టియినా అక్క అన్ చెప్ తా ఓకేరా పర్ నిమ్ షాలు అయింది గదా
ఆ
ఓకే ఉంటానా
ఒకే అక్క